నమస్కారమండి ఆ విన్ వినిపిస్తుందండి
వండి ఏమి ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏమి లేదండి ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం కర్రీ
ఇవాళ వంకాయ టమాటా వండింన్నండి
అవునా పిల్లోలు ఏం చేస్తర్రండి పడు కున్నారా
హ్మ్ పిల్లలు పడుకున్నారండి
అవునా అండి ఇంకా టీవీ సీరియల్స్ ఇట్ల ఏం చూడరాండి మూవీస్ గిట్లా
టీవీ సీరియల్స్ చూస్తానండి మూవీస్
అవునా ఈ మధ్యలా ఎక్కువ ఎక్కువ ఏమి ఇష్టామండి మీకు సీరియల్సా మూవీస్ ఆహ్
సీరియల్సే ఎక్కువ ఇష్టమండి నేను ఎక్కువ సీరియల్సే చూస్తాను ఎప్పుడో ఒకసారి మూవీ చూస్తాను
ఏమన్నా ఇష్టమైన మూవీస్ ఉన్నాయండి మీకు
ఆ ఉన్నాయండి ఖడ్గం సినిమా ఇష్టం అండి
అవునా అం
హ్మ్
అంటే దాంట్లో ఏ రోల్ ఇష్టమండి మీకు మిల్టీ
నేను అందులో ఒకటి సాంగ్ చేసిన అల్లరి అల్లరి చూపులకు
అవునా అండి
కు మండల స్థాయికి గిఫ్ట్ వచ్చిందండి చిన్నప్పుడు స్కూల్లో అట్లా నేను ఇగ ఆ సినిమా నా మూవీ ఇష్టం ఇగ అం తే ఇగ అప్పటి నుంచి లైక్ ఎ
ఇంకా మూవీ అంటే మీకు ఇష్టం
హ్మ్ మళ్ళా అందులో ఒకటి మిలిటరీ కూడా ఉంది కదా ఫ్రెండ్షిప్ ఎట్లా ఉండాలి అని కులం మతం లేకుండా
అవునండి మీకేక్ ఆ ఇంకా ఎ ఎక్కువ ఏ హీరో అంటే ఇస్తామండి
నాకు నాగార్జున అం
అవునా అండి వెళ్తారా అండి థియేటర్కి వెళ్లి మూవీ చు
ఇంతవరకు థియేటర్ కి వెళ్ళలేదండి ఇంతవరకు అయితే ఇంట్లోనే స్తామ అండి టీవీలోనే ఏదైనా టీవీలోనే
తారా అండి ఎక్కువ
ఫోన్లో చూస్ స్తానండి టీవీకి యాడ్ చేసుకుంటా ఫోన్ నుంచి అ మీరు ఏం చూస్తారండి సీరియల్స్ చూస్తారా
ఏం జూడమండి మేం గుడా. అంటే సినిమాలే ఎక్కువ చూస్తా అండి, ఇప్పుడు సీరియల్స్ మేం చూస్తే, ఇగ పిల్లలు కూడా హోమ్వర్క్ రాయకుండా టీవీ చూస్తారని ఆఫ్ చేస్తామండి.
అవునా
మొండి
పనికి ఎళ్తారా అండి మీరు
త్త మండి
ఏం పని చేస్తరండి
అమంత ముందుకైతే డ్యూటీకి వెళ్ళేదండి మొన్న రీసెంట్ గా కరు పని కని వోయినాం అండి తెలుసా
అవునా
ఏమన్నా డబ్బులు వస్తున్నయా అండి కరువు పనిలా మరి
ఇంతవరకీ ఏం పడ్లేదండి నాకు ఆ బుక్కు కూడా లేదని బుక్కు కోసం అన్వి ఎళ్ళినాం అండి
అవునా కొత్తగా చేసుకున్నారా బుక్కు. కొంచెం మాగ్గూడం ప్రాసెస్ చెప్పరాదండి మేడం మేం గూడం కరుపని చేసుకోవాలనుకుంటున్నం. ఎ ట్లా చేశ్
ప్రాసెస్ ఏం లేదా అండి ఫీల్డ్ ఆఫీసర్ ని కలిసి తనక్ ఆధార్ కార్డ్ జిరాక్స్, అకౌంట్ జిరాక్సు. మొబైల్ నెంబర్ ఇచ్చినామండి తన్నే ఇంగ అప్లై చేసిన్. అంత ముందుకు ఒకసారి లాస్టే పోయిన సంవత్సరం అప్లై చేసినం గానీ అప్పుడు పేరు వచ్చిందండి ఏదో లింక్ కాలేదని, మన్నా మళ్ళీ మండల్ ఆఫిస్క్ వోయి లింక్ ఏసుకొని వచ్చినమండి అంతే.
అవునా, అంతేనా అండి ఇట్లానే చేయాల్నా. కరు పని కి ఆ ఇట్లానే చేసుకోవాలన్నా ప్రాసెస్ బుక్ రావాలంటే అని
టని అండి
ఊహు ఏమన్నా రీల్స్ ఇట్ల తీస్ తర అండి మీరు
రీల్స్ ఏం జేయమండి కాపోతే ఇన్స్టాగ్రామ్ జూస్తం
అవునా ఇంస్టాగ్రామ్ లో ఏమన్నా రీల్స్ చేయరా అండి
రీల్స్ ఎప్పుడు ఏయలేదండి. ఏదో కొన్ని ఫొటోస్ కి సామ్ పాటల్ సెట్ చేసుకుని అట్లా వెట్టుకుంటాం అంతేగాని. రీల్స్ చేయడం, డ్యాన్స్ చేయడం. ఇట్లా ఏం జేయమండి ఎప్పుడు
ఓయమ్మా
జేస్తారా అండి
మేం చెయ్యమండి రీల్స్ ఎక్కువ ఏం చెయ్యనండి
ఉమ్ చూడడం టైం పాస్ కి
లియదు అసలు ఇంస్టాగ్రామ్ అంటే ఇంకా చేసుకోలేదండి నేను
ఎక్కువ ఏది వాడుతారండి మరి మీరు టైం పాస్ కోసం యూ
యూట్యూబే వాడతానండి ఎక్కువ యూట్యూబు క్రియేట్ చేసుకున్నా అండి నాది కాని కొన్ని బ్యాంగ్ అయిపోయినాయి మరి వాళ్ళు చేస్తున్నారు యూట్యూబ్ ఛానలొళ్ళు ఏస్తున్నారో ట్లనో కాని నేను చేస్తా ఉంటే యూట్యూబ్ ఛానల్ పోతా ఉన్నది అందుకే వారేసిన ఇన్స్టాగ్రామ్ అన్నా ఏదన్నా ఒక యాప్ చేసుకుందామా అని ఆలోచిస్తున్నా
అవునండి ఇంక యూట్యూబ్ కాన్నా ఇన్స్టాగ్రామే బెటర్ కదండి దాంట్లో రీల్స్ కూడా ఏసుకోవచ్చు ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఏసే షార్ట్సే ఇన్స్టాగ్రామ్ లో కూడా షార్ట్స్ ఏసుకోవచ్చండి
అవునాదే ఇంస్టాగ్రామ్ ఎట్లా చేసుకోవాలి అనేది తెలియదండి
ఏం లేదండి ప్లే స్టోర్ కెళ్ళి అం ఇంస్టాగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ మెయిల్ ఐ డి మీ టైం మీరు పేరు పెట్టుకుంటే పేరు పెట్టుకుంటే అయిపోతుందండి
అంటే ఇగ మన ఇష్టమున్న పేరు పెట్
ఆ మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చండి దాని కి మన మొబైల్ నెంబర్ లింకేసికి ఒక పాస్పోర్ట్ పెట్టుకొని పాస్వోర్ట్ మర్చిపోకుండుంటే అయిపోతదండి అంతే
అంతేనా
ఉమ్ అన్
ఊహూ ఇంకేమన్నా యాప్స్ గురించి తెలిస్తే చెప్ ప్పరాదండి నాకు తెలియదు
ఇంకా యాప్స్ ఏమున్నాయండి ఇక ఎవరి ఇష్టం వచ్చిన యాప్స్ వాళ్ళు వాడుకుంటారు కదా అండి మనం స్పెషల్ గా అంటూ రి కమెండేషన్ ఏం ఉండదు కొంతమంది పిల్లలు గేమ్స్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారు ఇ కొంతమంది పబ్జి ఇప్పుడు పబ్జి ఆడాలను కున్న వాళ్ళు పబ్జీ ఇట్ల ఏ ఎవ్వరు ఏ యా సు వాళ్ళకి ఇష్టం వచ్చిన యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారండి
అవునా అంది అయితే మా పిల్లలు ఒక టి బైక్ గేమ్ డౌన్లోడ్ చేస్తే మనీ కట్ అయినాయండి ఫోన్ పే నుంచి ఇగ అప్పటి నుండి నేను ఏం గేమ్ లు ఆడనిస్తలేనండి తి సెల్లులల్లా
అవునండి పిల్లలు కొన్ని తెలిసీ తెల్వక ఏదో ఒకటి నొక్తే దానికి అకౌంట్ జాయినింగ్ ఏదో ఒకటి ఉంటే అట్లా ఆ డబ్బులు పో తున్నాయండి ఇప్పుడు చాలా వరకు జరుగుతున్నాయండి అట్లా కొంచెం జాగ్రత్త ఉండాలి పిల్లలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు ఎలాంటి గేమ్స్ ఆడుతుర్రు ఎలాంటి యాప్స్ డౌన్లోడే ఇస్తూరు అవన్నీ చూ చూసుకోవాలండి కొంచె చం
అవునండి చూసుకోవాలి నేను పొరపాటున చూసుకోకపోవడం వల్ల నాకు ఫోన్ పే లో ఫోన్ లో కట్ అయిపోయినాయి మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి సెట్ చేసుకుంటే సెట్ అయింది ఇగా
కెలి సెట్ చేసుకుంటే
పిల్లండి వార్నింగ్ ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు
ఈ మధ్యలో నాది కూడా అండి మొన్న రీసెంట్ గా క్రెడిట్ కార్డ్ అని మెసేజ్ వచ్చి పద్దెనిమిది వందల అరవై ఐదు రూపాయలు కట్ అయినాయంండి ఆ అకౌంట్ నుంచి
అవునా అతే వాళ్ళు చెప్పిళ ఇట్లా ఈ గేమ్ ద్వారా మీకు ఇట్లా కట్ అయినాయి అని చెప్పిళండి
అవునండి నేను కూడా ఈరోోజు బ్యాంకు వెళ్ళాం అను నుకున్నా గాని ఇక ఈరోోజు సెకండ్ సాటర్డే బ్యాంకులు హాలిడే రేపు సండే అండి మండే వెళ్తే వెళ్ళి అడిగేసి రావాలండి బ్యాంక్ కి
అవును అడిగిసి రండి ఎందుకంటే ఉంటంటే ఉంటాంటె డబ్బులు కట్ అయిటాంటె మన ఇప్పుడు టెన్షన్ ఉంటది
అవునండి మళ్ళీ రిటర్న్ వచ్చినాయి్ కదాండి మీ మనీ అయితే
రిటర్న్ రాలేదండి ఇంకా మళ్ళీ రావు అని చెప్పేసి ఇల్లు వాళ్ళు చాలా రోజులు అవుతారు నేను చాలా రోజులలకు పోయినా కదా
అవునండి రిటర్న్ అంటే ఏం రావలే కానీ ఎట్లా కట్ట అయింది అనే విషయం మాత్రం మనకి
ఆ అట్లా తెలిసింది ఒక యాప్ ద్వారా కట్ అయినాయి బైక్ గేమ్ అయినే డౌన్లోడ్ చేసి సిండు మా బాబు దాని ద్వారా డబ్ బ్బులకు దానికి ఉంటదంట గేమ్ ఆడుతా ఉంటే మనకు డబ్బులు వస్తాయంట ఒకవేళ మనం తప్పిపోతే డబ్బులు పోతాయ ఆ అట్లాంటి గేమ్ డౌన్లోడ్ చేసిండంట దాని పేరేమో చెప్పి గాని నాకు గుర్తు లేదండి
అవునండి
ఇంగా అంటే నేను నా బాబునీ ఏం అనలేదు గానీ బేదిరీచ్చిన అంతే
ఇక పాపం వాళ్ళకి ఏం తేల్ సండి వల్లని బెదిరించిన కొట్టినా కూడా పోయిన మనీ అయితే ఎట్లాగు తిరిగి రావు
అవునండి
ఇంక వల్లనే ఏమనకుండా మనమే జాగ్రత్తగా చూసుకోవాలి ఇక ఫోన్స్ ఇయకుండా ఏం
పిల్లల్ని ఎప్పుడు ఎప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి
అండి వాళ్ళకి తెలియదు కదండి వాళ్ళని కొట్టినా కూడా పాపం పోయి మని రావు కాపోతే ఇంకోొసారి అట్లేయకండి అని బెదిరియాలి ఇగ ఎందుకండి మరి పిల్లలకు ఆడుకోవడానికి ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరా అండి
ఉంటారు కానీ ఇ సండే ఇట్లా వస్తే నేను బయటికి వెళ్ళనియను పిల్లల్ని అయితే ఫోన్ చూస్తారన్నట్టు ఊకే మమ్మీ నువ్వే - తవా ఫోన్ మాకు కోసేపు ఇయావా అంటే ఇస్తే వాళ్ళు మనిషి ఒక గేమ్ డౌన్లోడ్ చేస్
అయ్యో ఆ
సరిపోయింది అది అప్పటి నుంచి పిల్లల్ని నేను ఏ విషయమైనా అబ్జర్వేషన్ చేస్తా ఇగ
అవునండి
అట్లా జరిగిపోయింది ఇక
కానీ ఇక కొంచెం బయట కూడా ఆడుకొనియ్యాలండి ఆడుకుంటే కొంచెం పిల్లలకి కూడా క్నౌలెడ్జ్ పేరుగుతది ఎందుకంటే ఇంట్లో ఇంట్లో ఉంచితే వాళ్ళ కూడా ఏంది లేదు బయటికి తోలితే కొంచెం ఎవరితో ఎట్లా మాట్ల ట్లాడాలి వీళ్ళు మనకి ఏమవుతారు ఏం చేస్తారు బయట సమాజం కూడా కొంచెం అర్ధమయితది
అవునండి ఈ రోజులలో పిల్లల్ని ఏ మనాలన్నా భయమవుతానండి
జనరేషన్ అట్లుందండి అన్ని చూసి చూసి వాళ్ళు ఇట్లాంటి ఫోన్స్ గేమ్స్ యూట్యూబ్స్ షార్ట్స్ వింగ్స్ ఇస్టాగ్రామ్స్ ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకుంటా అంటే విని వాళ్ళు కూడా అట్లా చేస్తారు ఇంకా ఆడపిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలిండి వెళ్ళ నీయ్యకుండా ఉండ బెటర్ ఈ రోజులలా
ఎప్పుడేం జరిగే తెలియదండి ఆడవాళ్ళకిడా స్వతంత్రం వచ్చినా ని మనకు లేదు స్వతంత్రం
అవునండి వాళ్ళని కొంచెం మంచి కాపాడుకోవాలండి ఇప్పుడు చూసినాం కదండి చాలా చిన్న చిన్న పిల్లలన్నీ కూడా
అవునండి అట్లా అత్యాచారాలు జరిగిపోత్ తున్నాయి
అవునండి కొంచెం మనం కూడా పిల్లలు ఎటు పొయ్యిర్రు ఎక్కడికి పోయరు మనకు మనకు తెలిసిన వాళ్ళు ఇంటికి పంపాలన్నా భయం మే నండి ఎవ్వరు ఎప్పుడు ఎట్లు ఉంటారో కూడా ల వాళ్ళు
అవునండి చాలా జాగ్రత్తగా ఉండాలి మా పాపలుద్ద
అవునండి జాగ్రత్తగా చూసుకోవాలండి పిల్లలని ఎవరైనా ఉంటేనే తోలాలి పక్కన
ఇగ తొలాలంటే ఇప్పటికి ఎవరు ఉంటారా ఎవరు కమయా బహర్లే తరయి బ్యాడ వచ్చి గు టచ్ నేర్పించినప్పు పిల్లలకు
ఇ మంచి పని చేసిరండి అట్లాంటి నే వేయడం వల్ల చాలా యూజ్ ఉంటది వాళ్ళకి కూడా అర్థం అయితది ఎవరితోన ఎట్లు ఉండాలి అనే విషయం కూడా
మ్మ్ అదే బేట చ్చి గుడ్డచ్చటరిపచ్చినా ఓకే పర్లేదు అని అన్నట్టు
అవునండి స్కూలల్లో కూడా ఇప్పుడు స్కూలల్లో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా పెడుతారండి టీచర్స్ కూడా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ ఇంకా వాళ్ళకు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్ పిల్లలకు కూడా నేర్పిస్తు చూడండి ఎట్లు ఉండాలి ఏం అనేది
అవునండి ఫోన్స్ చూడకుండా కొన్ని ఇప్పుడు
అవునండి
సైన్స్ నీ మొన్న చాలా బాగా చేసింది నేను యూట్యూబ్ లో చూసిన అసలు ఇంత బాగుందంటే ఒక్కొక్కలు దేన్నీ ఏ చేసిలా అండి అన్ని సైన్స్ అంటే ఏదో ఎగ్జిబిషన్ జరిగిందంట అసలు బా మ్మ్ బాగా చేసిళ్ళు పిల్లలకు అ త తెలివుంది మా అప్పట్లో అయితే ఆ ఏం లేవు కదా అ ఏమంటే పోయినా మ వచ్చినామ అన్నట్టే ఉన్నాం మేము
ండి సరే అండి మళ్ళీ కలుద్దాం